హలో
ఆ చెప్పండి
ఏమి ఇస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము
ఏం లేదు తిన్నాను మా బాబుని పడుకోబెట్టాను నేను అట్లా పడుకున్నాను
ఓకే ఓకే అంటే మీరు డైలీ ఏంస్త
ఏముంది ఇంట్లో పని చేసి ఇంట్లో ఉండడమే
ఆహా ఇంత పని ఇంత ఇంతా న ఉంట్రా
ఆ ఇంట్లోనే ఉంటాను
ఆఓహ
మీరేం చేస్తారు
వాట్ నేనేం లేదండి నేను కంప్యూటర్ క్లాసులు చెప్తాను
అవునా
అంటే టీచింగ్ ఫీల్డ్ అని బదండి
ఆ అవును
ఓకే ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయంండి మీ వైపు
లేదండి వర్షాలు ఏం లేవు అప్పుడప్పుడు మబ్బు పడుతుంది వెళ్తుంది అంతేగాని ఇంకా వర్షం అనేది గాలి దుమ్ము అనేది ఏం లేదు
ఇప్పుో ప్రజెంట్ ఇది ఎండాకాలం కదా మరి ఇప్పుడు వర్షాలు పడాల టైమ్ కాదు కదా ఇప్పుడు వర్షాలు ఎందుకు పడుతున్నాయి
ఈ కాలం అట్లా కలికాలం వస్తుంది అట్లా
కలికాలమా కాదు ఇక్కడ వాతావరణం అనేది చెట్లు అంతరించిపోతున్నాయి దాని వల్ల వర్షాలు అనేది సమయానికి పడకుండా ఇప్పుడు వర్షాకాలంంలో వర్షాలు పడకుండా ఇప్పుడు పడుతున్నాయి
అవునా మీ ఊరు కాడ వచ్చింద వర్షం
ఆ వచ్చిందండి ఇప్పుడు ఏమంటారంటే అడవులు అంతరించడం వల్ల వాతావరణం మీద ప్రభావం చెందుతుంది
ఆ అదే
అడవులు అభివృద్ధి చెంద అభివృద్ధి చెందితే ప్రతి టైమ్ లో వర్షాలు అనేటి సకాలంలో కురు స్తాయి
ఆ అవును అవును
కాబట్టి మీవే అంటే ఆ చెట్లు బాగుంటాయా అడవిీ ప్రాంతం
ఏం ఉండదండి నార్మల్గానే ఉంటది
అ
మా సైడ్ మరి ఏం చూడలేదాండి నేను ఈ సినిమాలు చూసేటట్టు కూడా ఉందండి న ఫుల్ లోడ్ నన్ను ఏడ సుడనిస్తాడు సుడనియ్యాడు
ఓకే ఓకే మీరు స్కూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలు చూసే వాళ్ళ
ఆ అప్పుడు సినిమాలు కాదులే కాని టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చేదిగా స్టార్ మా ఇలా అని ఆ జబర్దస్త్ అని
ఆ
ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూసేవి మా ఆదివారం ఆదివారం అంటే ఏక్కో చూడ పోయింది జబర్దస్త్ స్టార్ మహిళ ఎక్కువ చూసేది మళ్ళ డి డి ఇట్లా ప్రోగ్రామ్స్ నే ఎక్కువ ఇష్ట పడేది సండే సండే బాగాొచ్చేది సీరియస్ కాదు ఇది ప్రోగ్రామ్స్ మళ్ళ నైట్ టైమ్ లో కార్తీక దీపం సీరియల్
కార్తక దీపమా
ఆ ఆ
కార్తీక దీపంలో సీరియల్ మీకు నచ్చిన
కార్తిక్ బాబుది ఆమెది దీపది ఆ అవును టైటిల్ బలేపేట్టారు వాళ్ళ పేర్లలను టైటిల్ పెట్టారు
ఆ ఈ మొగిలి రేకుగు అనీ సీరియల్ వచ్చేది ఏంట నిజమేనా చూసారా
ఆ ఏంటిదండి మొగిలి రేకులు అదేప్ ప్పుడుదో నా చిన్న తానాల సీరియల్ అది
ఆ కార్తీక దీకపం మొగిలి రేకులు ఇంకేమేమో ఉండేటి చిన్నప్పుడు సీరియల్స్ మా ఆ ఏదో ఒకటి సీరియల్ ఒక సీరియల్ చాలా సంవత్సరాలు నడిచింది అది ఉమ్
నాకు తెలిసింద అయితే ఆ సీరియల్ ఇప్పటికి వస్తూనే ఉంది మానసు మమత అనుకుంటా
ఉమ్
ఈ టీ వి లో వస్తది ఆ సీరియల్ ఈ ఇగ ఇప్పుడు మేం మా టీవీలో చూస్తాం అన్ని సీరియల్స్ మా టీవీలోనే ప్రేమ ఎంత మధరం సీరియల్ బాగుండేది అది చూసేది కార్తీక దీపం చూసేది త్రివేనియన్ చూసేది స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు
అయితే నేను చిన్నప్పుడు సీరియల్ చూస్ చు సేవన్నన్ని నీన్ కూడ ఒకటి ఆ సీరియల్ పేర్ వచ్చేసి అన్వేషణ అన్వేషణ సీరియల్లో ఆ దయ్యం ఉండేది అందులో ఒక దయ్యం ఉండేది ఆ దయ్యం సీరియల్ ఉంటది ఆ సీరియల్ అంటే నాకు చాలా ఇష్ అంటే చూసేవాడిన్ని నాకు దయ్యము హర్రర్సిఫ్ ఫీలిమ్స్ ఈ దయ్యాలు అట్లాంటివి నాకు బాగా నచ్చుతాయి
వామ్మో నాకైతే అసలు ఆ సౌండ్ ఇంటనే ఇగ భయం అయితది ఇక నాకు మా హస్బెండ్ బాగా చూస్తాడు మళ్ళా మా మమ్మీ చూస్తుంది హరార్ మూవీస్ కూడా వస్తే మా అరం నైట్ పెట్టుకొనేనే చూస్తారు వాళ్ళిద్దరు నాకు మస్ స్తు భయం ని నైట్ పూట సలు టు బోన్ కూడా పోను ఇగ సెవెన్ దాటిందంటే ఇ గ ఎ టు బోన్ కూడా పోను ఇంట్లోనే ఉంటా జర్నీ కూడా చేయను భయమయితా ఉంటది నాకు అటు ఇటు చూత్తంటే
ఉహు అంటే దయ్యాలంటే మీకు భేమా
చాలా అసలు వామ్మోడు చూల్లఉను
ఎప్పుడైనా మీకు కనిపించినాయాండి
వామ్మో నాకెప్పుడు కనపడలేదండి
అసలు అంటే సైన్స్ ప్రకారము సైన్స్ ప్రకారం దయ్యాలు ఉం ఉంటాయంటార ఉండ ఉండవుంటారు అసలు నిజంగా మీ అభిప్రాయం ప్రకారం దయ్యాలు ఉంటాయా
ఉంటాయాండి
ఉంటాయంటరా
ఉంటాయి ఎందుకంటే ఒకసారి నన్నిగాలి పట్టింది మా డాడీ వాళ్ళు దర్గా కాడికి తీసుకెళ్ళడం కూడా చేశారు
అవునా ఏ దర్గా దగ్గరికి
ఏమో మరి అదేక్కడనో నాకు కూడా తెలియదు లే అటే ఏమో అండి మేము అల్లదేవుడిన్ని నమ్ముతాం అండి మాకు అల్లదేవుడు నమ్ముతాం మేము
ఆ ఓకే ఓకే మంచిదే
ఒ ఇయ్యాల నా కొడుక్కి ఫిఫ్ వర్ వచ్చిందని కూడా అక్కడ దర్గాంచేలి తెచ్చిన సాంబ్రాణి వేసుంటాం, ఇంట్లో ఆయనకి మా మమ్మీ కొడుకుపుడితే మేక గోస్తా అని మొక్కింది.
ఏ దర్గా కి వెళ్తారు మీరు ఎక్కువ
ఈ ఇక్కడ ఇక్కడో మా అన్నయ్య తి తీసుకెళ్తాడు, అది నాకు కూడా తెలిదు ఊరు పేరు సోళీపురమో ఇ ఇటు బంగ్లా సైడు సోలి ఓమన్ అంటారు దాని, ఊరి పేరు ఆ ఆ సోలిపురం అంటారు
అవునా అంటే మీరు మీకు అక్కడ తీసుకెళ్ళిరా
ఆ
మరి ఇప్పుడు భోజనం అయిందా, అండి
ఆ అయింది అయింది, మీది అయిందండి
ఈయల ఎం కర్రీ ప్రిపేర్ చేసిరు
కాకరకాయ టమాటా వండా మా సార్ కి కాకరకాయ అంటే బాగా ఇష్టం
ఉమ్
దాన్ని ఎట్లా వండినా ఇష్టంగానే తింటాడు
ఆ కాకరకాయ తింటే ఆరోగ్యంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఆరోగ్యం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కాక కాయ చాలా మంచిగా ఉంటది అది వాళ్ళకు మంచి ఫుడ్ మాకు మా ఇంట్లో కూడా మా భార్య కాకరకాయ బాగా తింటది
అవునా
నాకు కూడా కాకరకాయ పులుసు అంటే చాలా ఇష్టం, కాకరకాయని ఇట్లా మనం ఫిష్ కర్రీ వండినట్టు వండుతారు ఇ మంచిగా ఉంటది, తర్వాత కి ఇది కాకరకాయ ఫ్రై కూడా వేడి అన్నాం వేసుకోని తింటే మంచిగా ఉంటది.
ఆ నేను ఏం చేసానంటే మా మమ్మీకి కాకరకాయ టమాటా వండి అది పట్టుకొచ్చేస్తే నాకు మా మమ్మీ కాకరకాయ ఫ్రై చే సి నిన్న వాళ్ళు నిన్న వండుకున్నారు, కాకరకాయ ఫ్రై
ఆ
అది ఆ కరబ్ కాదు కదా ఫ్రై అనేది టూ త్రీ ఫోర్ డేస్ దాకా ఉంటది, గా అది అట్లనే ఆ
అది ఉంటే, నేను అది వేసుకోని తిన్న మా మమ్మీ కాకరకాయ టమాట వేసి వండింది, ఆమ అది తిన్నది
నేను ఫ్రైస్ ఫ్రైస్ ఎక్కువగా ఇష్టపడతా ఫ్రైస్ బాగాతింటా, ఆలు ఫ్రై, టమాట ఆ అది బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై చికెన్ ఫ్రై ఆ ప్రైస్ బాగా తింటా చేసి చేసి పెట్టాలి, కానీ ఏదైనా ఫ్రై చేస్తే తింటా నాకు నేను వండుకొని తినాల, ంటే పెద్ద బధకం అయితుంది.
ఆహా ఇప్పుడు మీకు, మీరు తినడానికి మీరు కూడా చేసుకోవడానికి బధకం అవుతందా. అట్లయితే ఎట్లా మరి, మన కోసం మనం చేసు
బధకం అంటే పిల్లోడు నా కాలకానే నా కాలకానే తిరుగుతా ఉంట ంటడు వాడేమో ఏడుస్తా ఉంటాడు నాకు అట్లా కోపం వస్త స్తా ఉంటది అరే నువ్వు అటు పోరా అంటే వాడికి ఏం అర్థమవుతుంది అర్థమయిత లేవు ఇగా నేను ఇగ పిల్లోడు పడుకున్నప్పుడు నేను వండుకొని తినేసరికి అది లేట్ అవుతుందిగా ఇట్లా నాకు విరక్తి పుడుతుంది వాటి మీద వండాలి చెయ్యాలి అనే ఆలోచన రావట్లా
హ్మ్మ్ అవునా మరి ఇప్పుడు ప్రజెంట్ బాబు ఈ అన్నం అట్లా తింటారా లేకపోతే ఇంకా చ
బాబుకి మంత్ థర్టీ ఫస్ట్ కి బర్త్ డే చేస్తాం కానీ అన్నం తినిపిస్తూ న్నా కాని ఆ పిల్లోడు ఎక్కువ నవలలేకపోతుండు అంటే మింగలేకపోతుండు
డాక్టర్ అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఉంటంది క మొత్తం ఇంట్లో ఏమైనా చేపిస్తారు కదా ఆ ఉగ్గు ప్రిపేర్ చేస్తారా ఆహా అంటే దాంట్లో ఏముంటదండి ఉగ్గులా
బాదపప్పు జీడిపప్పు పిస్తా పప్పు ఈ మినపప్పు కందిపప్పు మైసూర్ పప్పు అన్ని పప్పులు వారితో పాటు కొన్ని బియ్యం
ఆహా ఇవన్నీ ఏ సి మిక్స్ పిండిలా నల కొడతారా బ బస్ ఫస్ట్ వాటికి డీప్ ఫ్రై చేస్త
ఆ ఆ అవును అవును డీప్ ఫ్రై చేస్తావు అది అంటే ఆయిల్ ఎయ్యకుండా ఓన్లీ
అదే ఆయిల్ లేకుండా వాటిని కొంచెం పెన్నం మీదేసి అటు ఇటు తిప్పాలి తిప్పిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసుకుంటే అద్భుతమైన పౌడర్ తయారుఅయితది పౌడర్తోని పాలాల కలుపుకొని ఇట్లా కొంచెం ఉఊడక పెడితే ఉగ్గు తయార చేస్తుండనుది
దాంట్లో కొంచెం సాల్ట్ ఏస్తే టేస్టీ వస్తుంది
ఆ మా కొడు కూడా నేను అట్లా చేసినా
అవునా
ఆ అట్లానే చేయాలి కొద్దిగా సాల్ట్ ఎస్తేనే తింటారు పిల్లలు వాళ్ళ కూడా కూడా రుచి తెలుస్తా వాళ్ళు కూడా రుచి తెలుస్తుంది వాళ్ళు కూడాసాల్ట్ ఎయికపోతే తిన్నరు పిల్లలు కూడా
అవును
ఓకే అడి థ్యాంక్ యూ
ఆ థ్యాంక్ యూ